ఆహ్ హలో
హలో చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఈ రోజు ఏం టిఫిన్లు చేస్కున్నారండి
ఈ రోజు మేము ఉప్మా ఏస్నం
ఉక్మానా ఎలా చేస్తరండిడుక్మా ప్రాసెస్ చెప్తారా
ఉక్మా చేస్తాం అదీ రవ్వని కొంచెము కొంచెం ఆయిలేసి కొంచెం వేంపుతం ఫస్టు తర్వాత కొంచెం ఆయిలేసి పోపు దినుసులన్నీ పల్లీలు ఆవాలు జీలకర శనగపప్పు మిన్పప్పు కొంచెం పచ్చిమిర్చీ ఉల్లిగడ్డ కరివేపాకన్ని వేసి ఏసర వేస్కొని
ఆ
రవ్వ రుద్దుకుంటము ఒక్కొక్కసారి టమాటోస్కుడేస్తాము
అవ్నా
ఉహ్ చెక్ని ఏస్తము
ఉమ్
టమాటో నువ్వుల చట్నీ చేస్తం
టమటో నువ్వుల చట్నీ మిక్స్డు ఏస్తరా హుహ్ ఉమ్
బావుంటది
ఔనా
ఆ
నువ్వుల్ వేంపుతారా ముందు
ఆ కొంచెం నువ్వులు వేంపి ఆయిల్లో టమా పచ్చిమిర్చి వేంపుకొని టమాటస్ ఉడక పేట్టుకోని
ఉమ్
మ్ ఎల్లిపాయ జీలకర వేసి ఇరాన్ ఎస్కోవాలి
ఉహ్మ్
చాలా బావుంటది తా ఉప్మాకి
ఉప్మ నువ్ల పచ్చడా
ఉమ్ టమాటనోలు
ఊహుమ్ టమాటా నోలు
మీరేం జేసిండ్రు
మేం ఈరోజు దోశ వేసుకున్నామండి
అవునా చట్నీ దోశకి
పల్లీ చట్నీ అండి
ఉమ్ ఆలూ కర్రీ గుడనా
ఆహా లేదండి ఓన్లీ పల్లీ చట్నే చేస్తాను
ఆ
పల్లీ చట్నీ ఏస్తాను ఇగ మకూ పుదీనా బాగా ఉంటది పుదినా చట్నీ ఏస్తాను
పుదీనా టమాటానా వట్టి పుదీనానేనా
పుదీనా టమాటా వేస్తాను పల్లీలు గుడా వేస్తానండి కొన్ని పుదీనాలో ఉమ్ బావుంటది
ఐనయా వంటలు
వంటలింక కాలేదండి
చెయ్యాలెమో
మ్ వంటల్ జెయ్యాలీ మీకు ఉగాది గురించి దెలుసా అండి
ఆ తెలుసు
చెపరా ఉగాది గురించి మీరెలా సెలబ్రేషన్ జేస్కుంటారు
కివి ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి
ఉమ్
కాబట్టి రెండ్రోజుల ముందే ఇల్లు క్లీన్ చేస్కోవడం ఆ ఉన్న ఇంట్లో సామాన్లన్నీ కడుక్కోవడం బట్టలు పిండుకోవడం అన్నీ జేస్కోనీ ఉగాది రోజు
ఉమ్
పొద్దున్నేసి లేసి అలుకూవూత ఏస్కోని ముగ్గులు వెట్టుకోని ఇల్లులనీ క్లీన్ జేస్కోనీ తల స్నానాల్ జేశీ దీపారాధన ఎస్తాం ఫస్ట్
ఉహ్మ్
తరవాత ఇగా అది చనగ పప్పియీ బొప్పట్లు ఏస్కుంటము
ఉమ్
ఏస్తము
కందగడ్డ గుడ ఏస్తారా అండి ఉమ్ హ్
మా ఒక పాపకేమో కందగడ్డ ఇష్టము ఒక పాపకేమో చెనగ పప్ప్ ఇష్టం రెండ్ ఏస్తం అవి కొన్ని ఇవి కొన్ని
ఆహా
ఉమ్
తె కందగడ్లో చెక్
అవునవును కందగడ్డని తీసుకో చ్చి మంచిగా క్లీన్ గా కడుక్కొని ఉడకబెట్ ట్టేసి వాటిని కొంచెం మెత్తగా చేసుకొని అందు చెక్కెర ఇలయిచి పొడి యెసి చేస్తాం కొంచెం నేతిలో గూడా నెయ్యి గూడా యెసుకుంటే చాలా బావుంటది
ఉమ్మ్మ్
మంచిగ పలసాగ చేసుకుంటే మంచిగుంటయ్
హ్మ్ హు
మీరేం చేస్తరు పచ్చవు ఉగాది పచ్చడి గూడా చేస్తము
ఉమ్ ఉగాది పచ్చడి గూడా చెస్తరు
మ్
ఉగాది పచ్చడి ఎట్ల చెస్తరు
మ్ కొత్త అది ఒకటి కుండ తీసుకొస్తము దాన్ని కడిగీ దానికీ ఆహ్ మంచిగ బొట్లు వెట్టుకొని కంకణం గట్టుకొని దాంట్లో మంచి వాటర్ తీసుకొని దాంట్లో కొత్తగా ఎళ్ళిన ఇప్పుడు చింతకాయల చింతపండు కొంచెం చింతపండు పులుసు బెల్లము వేపపూత్ త్త ఇప్పుడు కొత్తగా మనకు ఉగాదికీ ఆకు మొత్తం రాలిపోయి పూత ఒస్తది కత్
ఆ అవునవును
పూత కొత్తగా మామిడికాయలు ఇప్పుడే ఎళ్తాయి మనకు
మ్ మ్
క్కలు కొబ్బరి ముక్కలు కొంచెం ఉండి లేనట్టు కొంచెం కారం కొంచెం ఉప్పు ఎసి చేస్తం
మ్ హు
మీరెలా చెస్తరు
ఇగ మేము గూడా అదే ప్రాసెస్ కనీ ఇట్ల కందగడ్డతోని చేయమండి శనగా పప్పు ఉడక బెట్టుకుంటం
హ బూరెలు చేస్తరా పునుగులు చేస్తరా అవునా
పప్పుడక వెట్టుకొని బాగా మెత్తగా ఉడికినంక చెక్కర వేస్తాము చెక్కరతో పాటుగా మంచిగ మెత్తగ ఉడికినంక పైనుండి నెయ్యి వేస్తాము
కాల్చేటప్పుడా
లేదు పిండి ఉడికేటప్పుడే మనం ప ప్పుడక వెట్టుకుంటాం గదా అందులోనే మంచిగ నెయ్యి వేస్తే నెయ్యితో పాటుగా చె చెక్కర పప్పు మంచిగ మూడు మిక్స్ అయి ఉడుకుతయ్ మెత్తగా
అవునవును మంచిగుంటయి అట్ల గూడా అవి గూడా చేస్తము కానీ ఇవి గూడా చేస్తం
అవునా
హ్మ్
మేము అట్ల చేస్తామండి
ఆహ్
ఈ పిండి గోధుమ పిండి తెచ్చుకొని మంచిగ మె త్తగా దాన్ని కలుపుకొని మెత్తగా ఒక అరగంట నానబెట్టుకుంటాం ముందే
మ్
నానవెట్టుకొని చేస్తాను కాల్చిన అపుడు గూడ నెయ్యి వేసి చేస్తాను
అవునవును
ఇంకోక తొలిఏక్ ఏకాదశి గురించి చెప్తారండి తెలుసా మీకు తొలి ఏకాదశి పండగా
ఆ తెలుసు మొదటగా మనకు పండగలు వచ్చే ముందూ తొలేకాశి స్టార్ట్ అయితది మనకు
ఉమ్ అవునండి
తొలేకాశితోనే మనకు పండగలన్నీ మొదలైతాయ్ ఆ రోజూ నాకు ఫాస్టింగ్ లేదు
ఉంహు
ఓహో ఓన్లీ పండగ అంటే ఇగ దీపారాధన చేసుకోడం
ఆ
ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటాం
అవున
ఉమ్
మయ్బె అంటే గారెలు ఇలాంటివేమ్ చేసుకోరు
ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు అవి తినరు కదా
ఆహా లేదండి పండక్కూ ముందు రోజు ఇట్లా చేసుకుంటారండి మా సైడ్ గారె రెలు
ఆ మేం చెయ్యంమట్లా
బియ్యపిండి పట్టిచీ తొలి పండుగ గదని చెప్పేసి కంచులు పెట్టాలని చెప్పేసి గాారెలు చేస్తారు
అవునా
ఇటు మా సైడు అట్లనే చేస్తారు ఉమ్ చెక్కలంటరు కొంతమంది ఆ చెక్ కొంత మంది బిల్ల వక్కలంటరు పండగా ఎట్లా పడిపోతది కదా చేసుకోవాలని చెప్పేసి ఒక్క పొద్ధుండేవాళ్ళు ఒక్క పొద్దుంటము గాని గారెలు చేస్తారు తొలి
ఏమేమేస్తరు దాంట్లో మీరు
ఏ మనం బియ్యం కడుకొని ఆరబోసుకుంటాం ముందే ఒక నాలుగైదురోజులు ఇల్లు ఆరిన తర్వాత పిండి పట్టిచ్చుకొచ్చుకుంటాం అండి తర్వాత అందులో కరివేపాకు కోత్తిమీరాకు ఉల్లి ఆకుంటే ఉల్లాకు ఉమ్ పల్లీలు నువ్వులు శనగపప్పు ఇవన్నీ నానబెట్టుకుంటాము నానబెట్టేసి మంచిగా నానిన్తర్వాత ఆ వేసి చేస్తామండి ఎల్ పై జీలకర్ర అన్ని వేసి గారెల మిషన్ ఉంటది కదా అండి
అవును
మిషన్ బట్టి ఫ్రెష్ చేస్తే ఏమన గారెలు చేస్తారు ఒక ఇద్దరిని విలుస్తాం చేయడానికి
ఉమ్
ఇగ వాళ్ళు చేస్తూంటే నేను కాలుస్తానండి.
అవునా.
ఉమ్.
అవి చేయడానికి ఇద్దరు ఉండవలసిందే.
అవునండి ఒకరితోటి కాదు
ఇంకా సేవ్ చేస్తరా
ఆ సేవ్ చేసుకుంటామండి
ఆ స్వీట్ ఏం చేస్తరు
ఇగ స్వీటు ఏం చేసుకోమండి మేము.
ఫాస్టింగ్ రోజు ఏం చేసుకోరా.
చేసుకోమండి ఫాస్టింగ్ రోజు.
పండ్లు తిని ఉంటరా.
పండ్లు తింటాం.
పాలు పండ్లు.
ఇగ అంత స్వీటెమ్ ఏంది మాక్స్. స్వీట్ పడదండి అందుకే మేం చేసుకోం స్వీటు.
ఆహ్ అవును. ఆ రోజు చాలా మంది స్వీట్యే చేసుకుంటరు అయితే.
అవును ఏకాదశి రోజు చేసుకుంటారండి.
అవునవును.
ఉమ్ మీరు చేసుకుంటారా స్వీటు.
ఆహ్ మేము స్వీటు సేమియా చేస్తాం.
అవునా. ఇంట్లోనే తయారు చేసుకుంటార మరి సేమ్యా.
ఆహ్ అవును ఎక్కువ సేమ్య గులాబ్జాము అట్లా చేస్తాం.
అవునా. గులాబ్ జామున్ ప్రాసెస్ చెపిస్తారా ఏ విధంగా చెప్తారో.
ఇయా గులాబ్జాము అంటే మనకూ. రెడీమెంట్గా పిండి దొరుకుతది కదా అది తీసు. కొచ్చి అవి పాలతోని కలిపి పెట్టుకుంటము ఒక అరగంట గంట సేపు.
బ్లాంక్